హలో
హలో
మీ పేరు
ఏం చేస్తన్నారు హలో
ఇ కాలి మీరు హలో
కాలి ఎ
వాయిస్ వినపడుతుందా అండి నాది
ఎక్కడ మీది
ఖమ్మం ఖమ్మం ఆ
ఓకే ఓకే మాది మనుగూరు
మనుగూరా మనుగు వరంగల్ దగ్గర లేదుగా
ఆ కొంచెం తెలివిగా వచ్చని అట్లా చెప్ప
మనుగూరు లో ఫేమస్ ఏంది
కోల్
పోన్
బొగ్గు బొగ్గు
వచ్చారా
పవర్ ప్లాంట్
ఆ ఉమ్ ప్రెసెంట్ ఐతే హైదరాబాద్ లో
ఏం చదువుతన్నారు
బిటెక్ చేస్తున్నాం ఉమ్ మీరు
నేను వరంగల్ లో ఫార్మసీ
ఫార్మసి యా
ఆ
అంటే ఏంది ఫార్మసీ అంటే
మెడికల్ గురించి
ఇది మన అప్పుడు బరిగోడ్ ల డాక్టర్సలా
మీరే ఎడా వస్తానారు
బీటెక్ చేస్తున్నాం బీటెక్ బీటెక్ చేస్తున్నాం
హలో
హలో సిగే వినపట్లే బీటెక్ బీటెక్ చేస్తున్నాం ఇప్పుడు థర్డ్ ఇయర్ మీరు
ఏ ఇయర్
థర్డ్ థర్డ్ ఇయర్
థర్డ్ ఇయర్ కు వస్తారూ బీటెక్ చేస్తారూ ఫార్మసీ అంటే ఏంటిదో తెలవదు ఏ కాలేజ్ మీది
బీటెక్ మా బీటెక్ లో ఫార్మసీ గురించి చెప్ప
ఆ ఆ ఏ కాదు ఇప్పుడు ఫార్మసీ వాళ్ళని బీటెక్ అంటే ఏంటిదని అడిగితే ఏమో కూలిపని అని అడుగుతార
అట్లు ఉండు బీటెక్ అంటే అందరు ఫేమస్ అది ఏం చెప్పను వినండి బీటెక్ అంటే అది చాలా మంది ఫేమస్ అయితుంది కానీ ఫార్మసి చాలా మందికి తెలిదుగా
ఈ ఫార్మసి వాళ్ళు లేనిదే బతుకుతారా
అంటే మాకు తెలీయదుగా అంటే అందుకే అడుగుతున్నా క్లారిటీ ఇప్పుడు
మెడికల్
పాములు కూడా ఉన్న ఇది హాస్పిటలో చేసిన డాక్టర్ సే అంటారు ఇప్పుడు బఫెలోస్ కి వీటికి చేసిన డాక్టర్ సే అంట ప్పుడు అట్లానే అడుగుతున్నా మేము అందుకే క్లారిటీ కోసం అడిగిన
పశువుల కోసం చేసే వాటిని వెటనరీ అంటాం
ఓ అదే మాకు తెలిదు అది
తెలుసుకోండి అయితే
అయితే ఇప్పుడు పశువులా కోసం చేయాలంటే ఏం చదవాలా
ఆ
పశువుల్లో డాక్టర్ కావాలంటే వెెటనరీ డాక్టర్ కావాలంటే ఏం చదవాలా
ఆ కోర్స్ తీసి ఇప్పుడు ఫ
కోర్స్ ఏంది ఇప్పుడు బి ఫార్మసీ అంటే ఇప్పుడు మీరు డాక్టర్స్ అని చెప్పారు మరి వాటినవ్ ఎ ఏం చదవాలని ఏ ఫార్మసీ చదవాలని
ఆహ్ హలో
హలో
తెలీదా తెలీదా
లేది మనుషుల గురించి కోర్స్
అంటే ఇందాక మమ్మల్ని అన్నారుగా బీటేస్ బీటేస్ చదువుతున్నారు ఏం ఫార్మస్ అంటే తెలీదు అన్నారూ నువ్ ఫార్మస్ చదువుకుంటే మీ